ఆ
అవును. మేడం బాగున్నారా
బాగున్నా అండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు మేడం కలిగానే ఉన్న మీరు
ఆ ఏం లేదండి ఖలీయే అండి. ఇప్పుడు ఇంకా మీకు డైలీ అలావాట్ల ఏంటి దాంటే వాకింగ్ గిట్లా చేస్తారా మీరు
ఆ చేస్తాను మేడం
అవును. అంటే మార్నింగ్ టైమ్ లో న్నాయి. ఈవినింగ్ టైమ్ లో వెళ్తారా వాకింగు కి
ఆ మార్నింగ్ వెళ్తా ఈవ్ చెప్పండి అ అ
అవునా అండి. అంటే ఎక్కడా అండి స్టే ఎట్లా మీ దగ్గర గ్రౌండ్ గిట్ల ఏమన్న ఉంటందా లేకపోతే పార్క్ గిట్ల ఏమైనా ఉంటాయా
అవునుద
వయిస్ రావట్లే లేదండి కొంచెం గట్టిగా మాట్లాడండి. దగ్గరికి ఏళ్ళి
కదా
హలో
మేడం ఇక్కడ ఉంటది. గ్రౌండ్ ఉంటది.
అవునా గ్రౌండ్ కేళ్ళి చేస్తారా. వాకింగ్
ఆ పొద్దుగాల సాయంత్రం